ఆ
హలో ఎక్కడున్నావ్
వినిపిస్తుందా
ఆ ఎక్కడున్నావా
విన్పించట్లేదు
ఉ
నాకు వినిపిస్తుందే.
ఫాస్ట్ రోజ్ వినిపిచ్చట్లే వాయిస్
నాకినిపిస్తుందే.
హలో
ఆ ఎక్కడున్నావా, ఎక్కడున్నావా
వినిపిస్తుందా
నాకు వినిపిస్తుంది.
నాక్ ఇప్పుడు వాయిస్
ఎక్కడ వరకు వెళ్లావు. అంటున్న
ఆ ఒక్క థర్టీ ఉంతే తిరుపతికి
ఓయమ్మా ఏంద వాడ్ టిఫెన్ కాపడలేదా
ఆతేదు
తిన్నావా
తిన్ లా
ఏమే
ఏమ్
ఇంటికెళ్ళెద్ రావా
టేగా
శబదం పట్టావా, ఇంటికెళ్లేకె తినాలని
హ్మ్ ప్చ్ నాకేం అర్ధం కావట్లేద్ ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి.
నీక్ ఆ నీకు నచ్చిందే నే వేసుకుంటాం.
హవును అనుకో కాన్నిర్ రోజు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్న ప్చ్
ఫ్రెష్ అప్ అయ్యావా
అయ్యా స్నానం చేసా, హెడ్బత్ చేసా
హెళ్తున్నావా టెంపుల్ కి
లేదే చూడ్ టైమ్ ఎంతయిందో
ఏంటే ఎదురు పోవా ప్చ్
నిద్ర ఏంటో హరి రావట్లేదు. వీకెండ్ అయినా మంచిగా పడుకోవాలనిపిస్తుందా
బాగ్ చదువుకోవచ్చు. కదా ఎగ్జామ్స్ కి
ఏందె
మార్చ్ సెకండ్స్ మాకు ఎగ్గామ్స్
ఆ ఎక్కువైపోయాయి. మరి నిన్నై ఈరోజు నిన్నైతే, ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి. నాకు
నాకు అసలు నా కళ్ళ కిందా పకెట్లు, పకెట్లు అసలు దేవు కొడుకోవాలని, మనస్ఫూతిగా కోరుకుంటున్నాను. హ్
హ్మ్ కోరుకో, కోరుకో పడుకుంటావులే, నాకేందో నిద్దరే వచ్చి అవట్లా
ఇప్పుడే మా చిన్నిస్ కొడుకు ఫోన్ చేసాడు. యాడపరకు వచ్చినా అని
ఆ
లైవ్ లొకేషన్ పెట్టన్నాడు. పెట్నాం
ఎందుక తప్పిపోతుందన్న
స
ఆహ
కట్టమండడు ఎందుకో మళ్ళీ
ఆహ
ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎతను కదా ఒకసారి యాడికి పోయిండ్రు ఏమం
న్నా ఎం సంగతలు ఎవరు లేరే పీజిలో వీళ్ళు వెళ్ళిపోయారు
వాళ్ళు ముగ్గురేలు వెళ్లి పాయా
అరే
నువ్వు ని అంత హ్యాపీ ఉండు
ఆ
ఓ మీ కొడుకు హ్యాపీ ఉండు
నా పాటికి నేను ఉంటా ఆ పిల్లతో నాకేం పనిగాద నా పాటికి నేను ఉంటే ఆ పిల్లతో నాకేం పనిలే
అది బాక్స్ లో ఒక్క స్వీట్ ఏ ఉంది
అదే ఆ డబ్బా చూస్తా డబ్బా ఏంది పిల్ల డబ్బా తీసుకెళ్ళలేదా అని ఫోన్ చేశా నేను ఓపెన్ చేయలేదుదో డబ్బా ఏడ ఉంది డబ్బా కనిపిస్తుందని చేశా
ఆ నేను తిన్నా ఉదయాన్నే తిన్న నా ఏం చేస్తాననో తిన్న తిన్నననో నేను అన్ని తిన్న నాలుగు న్న ఐదప్పుడు
ఓయమ్మ
వచ్చింది రే నేను తట్టు అందుకే డోర్ తీశా నివు దుప్పట కప్పుకున్నావు
గుర్తుంటట్ నాకు
పెద్దమ్మతో అయినా మాట్లాడుతా వేళ్ళు అని
పెద్దమ్మ మైల్కనిందా అదే కదా
ఫుల్ నిద్రొస్తుంది నా వల్ల కాలే ఫైవ్ నుంచి
ఎం చేసానవ్
ఏం చేసేది అట్ట ఇట తిరుగుతా ఉన్న
ఆహా ముఖం కడుక్కోవాల్సింది కదా
హ పడుకున్న
హ్మ్ హు అంటే అలవాటు అయిపోయింది రోజు కొడుకునింటావు కదా
అది కాక నిదుపోలేదు కదా రోజంతా ఎక్కాను బసు బసు ఆఫెన్ అవర్ లేట్ వచ్చింది ఆ ఎందుకులే
సిీట్రే కదా
థియేట్రే
ఆహా నువ్వు ఈయ నుంచి తిరుపతి వరకు చేసుకున్నావు తిరుపతి నుంచి నార్ నార్మల్ బస్సులు వెి
ఆ ఆ ఇది కూడా గవర్మెంట్ ఆర్టీసి బస్
గవర్నమెంట్ దే కానీ ఫ్రీ కాదు కదా
ఆయ ఫ్రీ ఎందుకు ఇస్తాడు
అదే వెళ్ళి నేర్చుకో చదువుకో ఈసారైనా
ఖచ్చతంగా చదువుత
రోజు చెప్తనే ఉండవు హాస్టల్లో గు నుంచి చదువుతా చదవుతా అంతా చదివదిలే పెట్టేదిలే
ఆ
నీకు
చదువుతలే ఇదిలి ఇది పో
అమ్మో సరే అయితే
ఆ ఆ ఫ
నాకు ఫేవరెట్ పిల్ల అని చెప్పండి ూడుో ఆ పిల్ల ఈరోజు ట్రెడిషనల్గా వ చెప్పా కదా మళ్ళీ చెప్తున్నా ఇంకో పిల్లని చూడు నాతో పాాటు ఉంటది మన ఎక్స్ సూపర్వైజర్ టీమ్ లో ని చూడ పిల్ల ఇప్పుడు కూడా మనతో తినడాకిని వస్తది ఏే
ఆ
ఆ పిల్ల ఇంకొకడు ఉన్నాడు చూడు నేను మాట్లాడుతాను మా మా ఎక్స్ టీమ్ేట్ ఇదే ఇప్పుడు సేమ్ టీమేలే మనము ముగ్గురం కలిసి మధ్యాహ్నం ము డిన్నర్కి వెళ్దది లంచ్ తెచ్చుకోమాక వెళ్దాము మీ పొడుగు పిల్లకి చెప్పం బాకా అనింది చెప్పకుండా ఎట్టే నా నా అతో పాటే ఉంటుంది కదా నేను క్యారేజ్ తెచ్చుకోకపోతే పెట్టుకోకపోతే అడగుతుంది కదా
ఆ
చెప్ప
దౌడిపిలా ఆ
రౌడి పిల్ల రౌడి పిల్ల మనగ
తమ్ము తమ్ముడా తమ్ముడు కూడాడా
తమ్ముడు ఆ పిల్ల నేను ముగ్గురు అనింది ఈ పిల్ల గురి ఈ పిల్లగా క్రేలా
అ పిలా ఎవరికి నా అచ్చద్రే
తెలుసుకో
ఎవర కోణ వచ్చ
ఎవరికిీ నచ్చతుంది అందరికీ హర్పి చేస్తుంటుంది
బాళ సూపర్ ఇకి ఇష్ట కదా అంటే
నీకెలా తెలుసు
ఆ
ఆ నీక తెలుసా
వాళ్ళు మంచిగా చూసుకునేది కదా ఆ ద దన్ని
అదే ఆ ఆ పిల్ల అదే ఆంకొకటే ఇష్టం
అదే
ఆహా అవి అందరునీ అల్లానే చూసుకునేది నాకు అప్పుడు ఫీవర్ వచ్చింది కదా అప్పుడు కూడా కవి్య ఈ టాబ్లెట్ వేసుకో టాబ్లెట్ వేసుకో ఎలా ఉంది బాగుంటేనే రా ఫోన్స్య్యి అని చెప్పేది మంచిగా అనిపించేది అందరితో అలానే ఉండేది ఏమి
కాబపోతే ఫస్ట్ నుంచి తోనింది కాబట్టి కొంచం
ఆ అలా డికి మరదదు మరదదు అంటారు చుడవాడికి ఇంకా యాక్సెస్ పోలేదే
చె
ఇంకా పోలది నేను చెక్ చేస్తే వన్ అవర్ వేగో సిక్స్ అవర్స్ వేగో అని చూపిస్తుంది ఆ వా వాడిని తీసేయిపోద్దు ఆలయదను మన వాళ్ళకి
్య అదే
ఆ మా ఆయన గుడికిెళ్ళాడా అంటే లేదంటే ఎవరో చనిపోయారుంత వాళ్ళు బంధువులు
స మరి ఇంటికిెల్దా వింతకా
ఇంటిక వెళ్ళాడు
దనికి ప్రాబ్లం లేదుగా మీ అమౌన్లయితే
నాకేం ప్రాబ్లం దగ్గర బంధువులు కదా ఎక్కడో బంధువులు అ ఉంటారు చుట్టాలులో చచ్చిపోతారు కదా అట్ట ఏమ మరి
అవు నువ్వు వెళ్ళి తినొచ్చు కదా ఎప్పుడో చేసావు
ఏమో నాకు తినగుద్ద్దే కావట్లేదు తల్లి నేను మధ్యాహ్నమే పోతా ఉంటద ఏందో ఈ నానబెట్టుకునే ఈ నానబెట్టుకునే తిన్నాన్న చాలే అనుకుంటా
అరిపోయి
ఈ మధ్యనంంటి వండట్లేదు చెయ్యట్లేదు ఎంతోో ఏ అంతంగా అట్లా అసలు నేను ఇంటి ఫుడ్ అసలు ఎప్పుడు తిన్నాను చెప్పు మా ఇంటికి అసలు ఎప్పుడు వెళ్ళాను రెండు నెలలు నుంచిిన ఏదనాగా అట్ట పోయి అట్ట వచ్చేస్తున్నా ప్రశాంతంగా తినిందిే లేదు లేదంటే హైదరాబాద్లో ఆడ హోటల్ నుంచి తెచ్చిను వి లేదంటే అప్పుడప్పుడు వాళ్ళు ఉండేనవి హలో హలో ఏం మళ్ళీ సిగ్నల్ కట్టయింద ఏంది అలాగే ఉండు